హలో హలో అండి
హా మ్యామ్ చెప్పండి మ్యామ్
మేడం మీకు కుటుంబం అంటే మీకు ఇష్టమా కుటుంబం అంటే జాయింట్ కుటుంబం ఇష్టమా లేకపోతే ఒంటరిగా ఉంటం ఇష్టమా
నాకు రెండు తీళ్ళ కూడా ఇష్టం జాయింట్లా అంటే ఫ్యామిలీ మంచిగా కలిసి ఉండాలె మేమైతే సింగల్ గానే ఉన్నాం ఇప్పుడైతే ప్రెజెంట్
అవును ఆ
కానీ జాయింట్ లో ఉంటే అందరు కలిసి ఉండాలి చక్కగా అంటే ఇప్పుడు చూడండి ఆయిక్ ఇక ఇప్పుడు కోడళ్ళు ఉంటారు కదా ఇద్దరు కోడళ్ళు అంటారు కదా ఏరాళ్ళు ఏరాళ్ళు
హా ఆ ఆ
ఆ ఉంటే వాళ్ళ సొంత అక్క చేల్లలు ఎట్ల ఉంటారో వాళ్ళు అట్ల కలిసి ఉంటే ఆ కుటుం
అవును ఇద్ అదే అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరికి
ఆ అండర్స్టాండింగ్ లో కూడా ఉండాలె అండర్స్టాండింగ్ లేనప్పుడు సింగల్ ఉండుండే బేట్ టర్ అనిపిస్తది
ఈ అవును అవును మీకు అత్తయ్య అంటే ఇష్టమా మామయ్య అంటే ఇష్
ఇద్దరు అన్న ఇష్టమే వాళ్ళిద్దరు మాతోనే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు మాకు ఇష్టమే
ఓకే ఓకే అంటే కొందరు కి అత్తయ్య ఇష్టం ఉంటది కొందరికి మామయ్య ఇష్టం ఉంటది అట్లా ఉంటది కదా
హేహే అట్ల లేదు వాళ్ళిద్దరు నాకు ఏమి అన్నారు కాబట్టి ఇప్పటి వరకు అయితే నాతో ఏమి అన్న లే ఇద్దరితో కూడా ఏం మున్ నా ఇట్ల గొడవ గిడవ ఏం కాలే కాబట్టి వాళ్ళ ఇద్దరు కూడా మాకు స సమానమే సేమ్ ఫాదర్ మమ్మీ లెక్కనే
అచ్చ అచ్చ ఓకే
మీకు ఎవరు అంటే ఇష్టం
నాకు మాక్ మామయ్య అంటే ఇష్టం
అవునా
ఉ అత్తయ్యకంటే మా మామయ్య అంటే ఇష్టం కొంచెం అర్ధం చేసుకుంటారు ఏదైనా ఉంటే ఏం చెప్పినా ఇలా ఉంది ఇలా అంటే ఆ ప్రాబ్లమ్ ని తొందరగా అర్ధం చేసుకుంటారు
అవును అవును
ఇద్దరు సాయి ఇష్టం బట్ కొంచెం మామయ్య ఇష్టం ఆన్నట్టు
హా అది ఉంటారు కదా ఈక్వాలి అంటే ఎవరు కొంచెం మంచిగా చూసుకుంటారు అయినా మంచిగా చూస్తారు గా టేనే అని అంటారు
హు ఇంగ ఉమ్మడి కుంబుటుమము అంటే
అ
మేము పెళ్లి అయినా కొత్తలో ఉమ్మడి కుంభటుంబంలోనే ఉన్నాము ఆన్ కానీ ఇక జాబ్ ఉద్యోగం వేరే దగ్గర ఉండేసరికి షిఫ్ట్ అవల్ అవవాల్సి వస్ సింది అన్నట్టు
అవునా మా నేను ఇంకా స్టార్టింగ్ లా హా స్టార్టింగ్ లో కూడా ఉమ్మడి కుటుంబం అనేది లేకుండే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ సపరేట్ ఉన్నే
ఉ ఉ
ఇగ అప్పడు నుంచి అదే అలవాటు మేము మా అత్త మామ అంతే ఇగ మిగతా అందరు దూరమే
ఊ పెద్దోళ్ళు ఉంటే మంచిదే కొంచెం అటు ఇటు అయినా వాళ్ళు చెప్తారు
అవునవును ఇక పెద్దోళ్ళు ఉన్నారు మాతోనే కాబట్టి నో ప్రాబ్లం అంకే మా మ్యారేజ్ కాక ముందు అయితే బాగా కలిసి ఉంటుండే మా ఫ్యామిలీ లా మా మమై మమ్మీ తరుపు నుంచి
ఆహా
ఉ వాళ్ళ అన్నదమ్ములు అట్ల అందరు కలిశం కల్సూన్ డే ఏదైనా పని చేసే ఏద పండుగ అంటుండే ఏదన్న పని చేసేది పండగ ఉన్నా కూడా సో మంచిగా కలిసి చేసుకుంటుండే ఇంక మ్యారేజ్ అయిన తర్వాత అట్లా వేరే ఉంటది కదా
అవును వేరే ఉంటది
హుమ్ అట్లా మరి మీ సైడ్ వాతావరం ఎట్లా ఉంది
మా దగ్గర బాగా వేడిగా ఉంది ఇక్కడ లేదు వర్షలు ఏం పడట్లే
వర్షలు పడతలేవా
లేదు వర్షలు ఏం పడట్లేదు ఎండనే ఉన్నది బాగా ఎండ ఉన్నది
ఉహు
మీరు కుటుంబంతో ఎక్కడకైనా వెళ్తారా కుటుంబంతో కలిసి అంటే ఉమ్మడి కుటుంబం అంటే హ
ఉమ్మడి కుటుంబంతో అయితే చూడండి మేము అంటే మా మమ్మీ తరపు నుంచి అయితే వెళ్ళాను ఇగ అత్తగారి తరపు నుంచి అయితే నేను ఇప్పటి వరకు వెళ్ళలే పెళ్ళనా కాడ నుంచి
హు హూ అచ్చా అచ్చా అందరు కలిసి ఎక్కడికి బయటికి వెళ్ళలేదా
ఆహా వెళ్ళాలే అటు నుంచి అయితే వెళ్ళిన అటు నుంచి
ఆహా
ఆ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా
అచ్చా అచ్చా
ఇట్లా ఏదైనా దర్గాకు ఇట్లా చాలా చోట్ల ఏళ్ళిన
ఆహా కలిసి వెళ్ళరా ఒకే ఒకే మరి వంట చేసుకొని వెళ్తారా అక్కడ పోయి చేసు
లేదు అక్కడ పోయిన తర్వాత ప్రిపరేషన్ ఏదైనా లాంగ్ జర్నీ కాబట్టి అటుకులు బొరదేసి కొంట పోతాం పూరిస్ టమాటా కర్రీ అట్లా చ్చిన చ్చిన ఏమ చేసుకోన అక్కడ పోయిన తర్వాత మంచిగా అందరం కలిసి కట్టుకొని అందరు తయారయ్య అదేంది ప్రిపరేషన్ చేసి అందరు చేస్తాం ఒకటేసారి
ఆహా
అట్లా ఉమ్
అంటే వంట ఎక్కువ ఎవరు చేస్తార అన్నట్టు అక్కడ
మా ఇప్పుడు
ఆహ
ఓ పెద్దమా పెద్దత్త పెద్ద మా మమ్మీ మా చిన్నమా చిన్న మమ్మీ ఇద్దరు చేస్త ముగ్గు చేస్తారు ఎక్కువ అయితే మేము ఓన్లీ కట్ చేసి అన్ని కట్ చేసి వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు చేస్తారు
ఉ హు అవంతా సామాగ్రి పట్టుకొని పోవాల అన్నట్టు
అవును
అచ్చా అచ్చా మొత్తం పట్టుకో మరి ఆ కొని పోతారా సరే కొని తీసుకొని వెళ్ళాలి
ఆ ఇక అక్కడ పోయిన తర్వాత ఏదైనా ప్రిపరేషన్ చేసుకుంటే మేమైనా బిర్యానీ చేసుకోవాలంటే బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ మా బాబాయకి వంటకం వస్తది ఆయన పెద్ద పెద్ద వంటలు చేస్తారు ఆయన ఉంటాడు కాబట్టి వీళ్ళందరు చేస్తారు అట్లా
అవునా ఓకే ఓకే చే శివాళు ఉంటే మంచిగానే చేసుకోవచ్చు అన్ని
ఆ కానీ ఆయన దగ్గర కూడా రానియం ఇవి ఆడళ్లే చేసుకు కుంటారు ఫ్యామిలీలా అయితే మామ మా అమ్మమ్మ ఉన్నది అమ్మమ్మ అన్ని చెప్తది ఆమె కంట అన్ని చెప్తది ఆమె రాకపోతే కింట ఇళ్లేచేసుకుంటారు
ఇగమేమైతే తిరగడానికి పోతాం అన్నట్టు ఇగ వాటర్ ఫాల్స్ ఉంటయి ఇకా ఉంటామా అళ్ళకే దునుకుతాం పోయి
అచ్చ అచ్చా ఎంజాయ్ అందరు కలిసి ఎంజాయ్ చేస్తారు అన్నట్టు
ఆ ఇక వాళ్ళే మా మమ్మీ చిన్నమ్మ చిన్నమ్మ ఉంటంది కదా చిన్నమ్మ మా పెద్దమ్మ గింటే వస్తే పెద్దమ్మ పెద్దమ్మ ఎక్కువ రాదు కాబట్టి వీళ్ళిద్దరు వస్తారు కాబట్టి వీళ్ళిద్దరితో పాటు ఇంకెవరైనా ఉంటారు కావచ్చు వాళ్ళు చేస్తారు మేమైతే ఎంజాయ్ చేయడాంలో బీతి ఉంటాంది ఇక
అవునా
హ ఇక మాతో పాట చిన్న పిల్లలు ఉన్నారు మేము అగ్గ చెల్లెల మొత్తం నలుగురం
నలుగురు చెల్లాలా ఓకే ఓకే అక్క చెల్లాలా ఓకే
ఆ ముగ్గురికి మ్యారేజ్ అయింది చిన్నమ్యికి ఇంకా మ్యారేజ్ కయాలి అందరం ఒకటేసారికి కలుస్తాం కాబట్టి
అ
ఇక ఎట్లా మమ్మీ ఆ మమ్మీ మ ఎటో ఎటో తిరగడానికి పోతాం
ఆ అందరు కలిసినప్పుడు కుటుంబం మొత్తం కలిసి వెళ్తారు అన్నట్టు ఎక్కడైనా అక్కడే వంట చేసుకుంటారు
అవును వంట చేసుకుంటాం అక్కడనే ఇక వాళ్ళు ప్రిపరేషన్లు ఉంటాం ఏదైనా జర్నీకి వెళ్తే లాంగ్ జర్నీకి వెళ్తాం
అదే కలిసే వెళ్తారూ అందరు కలిసే వస్తారు వెళ్తారు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు అందరితో కలిసి వెళ్ళినప్పుడు
చాలా హ్యాపీగా ఉంటది ఏడాదికు ఒక్కసారో రెండోసార్లో గాని మంచిగా అనిపిస్తుంది
అట్లా కుటుంబంతో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గొడవలు అయినాయా అంటే అయితాయిగా ఆ
ఆ కాలే గొడవలు అయితే ఇప్పటికి ఎప్పుడు కాలే అసలా వెళ్ళినప్పుడు ఏదైనా మ్యారేజ్ అయినప్పుడయితే ఒకసారి అయింది గొడవ ఫంక్షన్ లో అయింది గొడవ గాని టూర్స్ కు సొంతంగా వెళ్ళినప్పుడయితే కాలే
ఫంక్షన్ లో అయితే అయితాయిలేండి గొడవలు ఇంక ఫంక్షన్ లో అది పక్కనే అయితాయి ఇ ఒకటి
ఆ ఆ చిన్నది పోయి పెద్దది అయితది గొడవ ఫంక్షన్స్
ఆ అవును నువ్వు చెప్పు నేను చెప్పేసరికి అది
ఆ అప్పుడు సొంతోళ్ళు కూడా గొడవ పడతారు అన్నదమ్ముళ్ళు కూడా గొడవ పడతారు
అవును అన్న తమ్ములు కూడా గొడవ పడుతారు చెతారు అది ఎప్పుడు కోపం వస్తె ఇగ అంతే ముందు ఎవరున్నారు ఏంటిది ఏం చూడదు గొడవ అయితది
ఉమ్
టూర్లకి ట్రిప్కి షికార్లకు పోతే ఏం కాదులేండి అది ఎంజాయ్మెంట్ కోసం పోతాం కానీ అట్లా గొడవలు ఏం కావు మాక్సిమం ఎక్కువ శాతం కావు అక్కడ
అవును
ఇది ఫంక్షన్ లోనే అయిత ఈ గొడవలు
పంక్షన్ లోనే చాలా గొడవలు అయితే నా దర్శి అయితే మట్టుకి అయితే ఫంక్షన్స్ లో అయితే గొడవ పడితే మాత్రం కోలుకోమే కోలుకోం
అదే తొందర సెట్గా కాద అది అవును తొందరకి చల్లగబడదు గొడలు అయితేనే ఉంటాయి
అట్లా ఒసారి ఫంక్షన్ లో గొడవ అయింది అయితే మా అమ్మమ్మ వాళ్ళతో మేనమ్మమ వాళ్ళతో దాదాపు టూ ఇయర్స్ మార్ట్లాలే
అయ్యో య్యో అమ్మో ఇంకా గొడవలే ఏమో కానీ మాటనే మాడడా ఆ కొన్ని గొడవలు అయితే మాటనే మాట్లాడుకోలు కుటుంబంలో అయితే అది ఒక ఉ అవును గొడవ అయితే రెండు మూడు రోజు తర్వాత సెట్ చేసుకోవాలి ఇక అది సాగ సాగ అయడానికి ఇయ్వొద్దు
ఇంక సాగే అమ్మ
తొందర కదా ఆ ఆహా దూరం అయిన తర్వాత మాట్లాడుకున్నారా
ఆ
అచ్చ అచ్చ అదే గొడవ యితే అదే ఉంట ది కుటుంబంలో గొడవ అయితే నువ్వ ఎవరో నేను ఎవరో లాగా అయితది
అవును మరి నీ ఫ అడైనాడు ఊరికి వెళ్ళివా
అ ఆ వెళ్ళినాం అండి కుటుంబంతో కలిసి వెళ్ళినాం ఇట్లనే ఆ రిసార్ట్స్ కి వె ళ్తాం అందరు కలిసినప్పుడు
అవును
ప్లాన్ చేసుకొని రిసార్ట్కి వెళ్తాం అక్కడ పోయి వంట చేసుకుంటాం
అవునా
అక్కడే ఉంటాం కొద్దిసేపు ఉండి ఆడుకో పిల్లలు ఆడుకుంటారు ఫుట్బాల్ క్రికెట్ బాల్ అవన్నీ తీసుకొని వెళ్తాం ఆడుకుంటాం
పిల్లలతో వెళ్తారా ఫ్యామిలీతో వెళ్తారా ఎక్కువ శాతం
పిల్లలు ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తాం అందరు వీల అయినప్పుడు మాట్లాడుకొని ఫలానా టైం ఫలానా రోజు వెళ్దాం అని మాట్లాడుకోని వెళ్తాం వెహికల్ మాట్లాడుకొన లేకపోతే
ఆ
లేదండి ఎండాకాలంలో ఏం వెళ్ళం కానీ చలికాలంలోనే వెళ్తాం ఎండాకాలం అంటే ఎండ ఒకరికి పడుతది ఒకరికి పడదు చలికాలం కొంచెం స్టార్ట్ అయితది కదా అప్పుడే వెళ్తాం
చలికాలమే బెస్ట్ అనిపిస్తది
అప్పుడు ఆ అప్పుడే వెళ్తాం
అవునా
ఆ అంటే ఎండాకాలం అంటే కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడు ఎల్తాం ఎండ ఎ క్కువ అంటే కొంచెం వెళ్ళము ఎండ తక్కువ ఉన్నప్పుడు కుటుంబంతో ఇక్కడ వాటర్ ఫాల్స్ వాటర్ దగ్గర కొంచెం చల్లగున్న ప్లేసెస్ దగ్గర వ ఎల్తం
అవున
ఎంజాయ్ ఇక హాలిడేస్ ఉంటాయి కదా అప్పుడు ఇక ఫ్యామిలీ వాళ్ళు కుటుంబ వీళ్ళు వాళ్ళు కలుస్తారు కదా అప్పుడ టైం ఆ టైంకె అప్పుడు ఎల్తం సమ్మర్ లో ఇక ఆ ఆ మళ్ళీ ఛాన్స్ దొరకదు కదా సమ్మర హాలిడేస్ లోనే ఆ ఇష్టంమే అండి ఇష్టమే చిన్న చిన్న గొడవలు అయితూనే ఉంటాయి ఇగ ఆ మంచినే ఉంటాయ్ చిన్న చిన్న మాటలే అయితయ్ ఇగ అది అంతే ఇగ కొన్ని మా క్యాజువల్ అది వాళ్ళు చెప్పింది మనకు నచ్చదు మనకు చెప్పింది వాళ్ళకి నచ్చ అయితాయ్ ఒక రెండు రెండు రెండు మూడు రోజులు కొంచెం అయితది తర్వాత మాట్లాడుకుంటం ఉంటది కొంచెం ఆ ఆమ్ కలిసేఉంటాం అండి మొత్తం కలిసే ఉంటాం మేము పండుగలకి ఎప్పుడ ప్రతీ పండుగలు కలిసే చేసుకుంటాం
అవునా
ప్రతి ఫెస్టివెల్ ఆ కలిసె చేసుకుంటాం ప్రతి